హాయ్ హాయ్ బాగున్నారా
ఆ బాగున్నానండి. ఏం చేస్తున్నారు.
ఆ కాళీగా ఉన్నామండి.
అవునా వంటలు ఏమి చెయట్లేదా
వంటలు అం అంటే ఎండాకాలం గ్యాస్ దగ్గర బావ్ ఎండాకాలం గ్యాస్ కి భయమతుంది.
అదిలేం అంతే గానీ ఏదో ఒకటి చేసుకొని తినాలిగా మనం
అవునులే అన్న వంటకాలు అంటే నేను అంటున్నా, మాలు రైస్ కుక్కర్ ఏ రోజు చేసుకునేనీ వంటకాలు అంటే మనం ఇట్లా కాపు సరిసలు, లడ్డూలు ఎక్కువ చేస్తాం. కదా అలాంటివి అనుకున్నా పిండి వంటలు ఏమో అనుకోని అట్లా అంటున్నా
అవునా ఓకే ఓకే ఆ ఏం చేసారు. ఇవాళ వంట
ఏంటండి.
వంట ఏం చేశారండి. ఇవాళ
బెండాయ్ చేసాను చారు చేసాను గంట్లోకి ఈనింగ్ చపాతే తింటా ఉంటాం. అలా ఇప్పుడు అంతా హెల్త్ మీద ఆ ఆ హెల్త్ మీద అంతా చూసుకోవ లేదండి ఇప్పుడు వాళ్ళ ఏంటంట అరగట్లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా
అవునవును
ఆ
అదే నేను కూడా ఏదన్నా పిల్లలకి చేసి పెడదామ అని చూస్తున్నాను ఏ అంటే ఇట్లాంటివ ఫ్రైడ్ రైస్ అలాంటివి చేసి పెడదాం అని చూస్తున్నాను అనమాట, ఎందుకంటే పిల్లలు ఏవి బెండకాయలు తోటకూరలు ఆకుకూరలు అవి తినమంటే తింటంలేదు.
ఓకే
అందుకని వాళ్ళకి ఇష్టమైనవి ఏదన్నా ఉంటే కొంచెం ఆ బెండకాయ ఫ్రై అనో లేకపోతే, ఇదేంటి ఆలుూ ఫ్రై అనో, ఆ టమాటా రైస్ అని, బిర్యాని అని ఫ్రైడ్ రైస్ అని, అట్లా చేస్తుంటే రకరకాలుగా వాళ్ళు తింటున్నారు కాస్త. అందుకని అట్లా చేస్ చ్చి ఏదన్నా పెడదామ అని పిల్లలకి చూస్తున్నా మ్ మీ పిల్లలు ఏంతింటారు
ఇక వాళ్ళు కూడా ఇక పిల్లలు ఎవ ఆకుకూరలు తినరుండి, ఆకూరలు తినరు క్యారెట్లు తినరు, ఏది హెల్త్ కి మంచిది అవే తినరు.
మ్ అదేగా వచ్చింది పిల్లలతో ఆ చూసి చూసి ఇంకా వాళ్ళకి ఏదన్నా చేసి పెట్టాలి, మనమే బయట తిండ్లు ఎందుకు లే అని మనమే ఇంట్లో ఏదోటి చేసు పెట్టాల్సి వస్తుంది
అవునవును
ఇంకా ఈ బయట ఫుడ్కి అలవాటు పడ్డారంటే, ఇంట్లో సరిగా తినడం మానేస్తారు ఇంకా పిల్లలు అదేదో మనమే ఇంట్లో చేసి పెడితే కష్ట రుచిగా వాళ్ళే తింటారు
ఇంట్లోనే రోజుకు ఒక ఐటమ్ చేస్తేనే తింటారునేసి, పనిగొట్టుకొని రేపటి టిఫిన్ గురించి, రేపటి ఫుడ్ గురించి కూడా ఇళ నైటే ఆలోచచేయాల్సి వస్తుంది. నానబెట్టడం కజ్జడి ఇట్లాంటివి ఉంటాయి కదా షెడ్ సెటప్ చేసినారు షెడ్ కుంటున్నాం రేపటి ద గురించి
అంతే కదా పిల్లలు ఎ తింటారు ఏంటన్నది మనకి తెలియదు దు ఏది చేసిన తిను తిన్ను అని గోలా వాళ్ళకి నచ్చినవి చెయాలి
అవును
ఉ అందుకే రేపేమో పుదీనా రైస్ అట్లా చేద్దామని చూస్తున్నాను నేను కూడా పిల్లలకి వెరైటీగా కొద్దిగా ఆ బయట మ్యాగీలు అవి కాకుండా ఇంట్లోనే చేసి పెడితే కొంచెం ఏదన్నా వెరైటీగా ఆరోగ్యకరమైనవి, కొద్దిగా హెల్దీగా ఉండేవి, సున్నండలు అలాంటివి కూడా చేసి పెడితే కాస్త, పిల్లలకి హెల్దీ హెల్దీను కొంచెం ఆరోగ్యాలు అవి కూడా బాగుంటాయి అని, ఇంట్లోనే చేస్తున్నా అనమాట.
అవునా బాగుంటుంది అట్ల ఫు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు డైట్ మనం బాడీలో అంతా వాటర్ కాంటెంట్ గు వే మన మజిల్స్ గాని స్ట్రాంగ్ అవుతది మన అన్ని అవయవాల కి యలడానికి మన మంచుకు కూడా తీసుకునే మంచుకుంటది అది అనవసరంగా మన హస్పిటల్ బిల్లు కట్టుకోడం కంటే టూ వన్ తీసుకొని బాడిని మంచిగా మెయింటైన్ చేయడం మంచి ఫ్రీ కదా
అవునవును అవునండి మీరు చెప్పింది అక్ష నిజమే పిల్లలు ఏం తింటారో అది చేసి పెడితే కాస్త తృప్తిగా తిన్నట్టు ఉంటుంది వాళ్ళు తింటే ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంటుంది ఆకుకూరలు ఏంటంటే ఒక రకన ఒక పట్టాన్న తినరునమాట పిల్లలు దాన్ని ఏదో ఒక రకంగా అట్లు చేసి ఇటు చేసి దాన్ని మిక్సీ చేసి వేయించి మిక్సీ చేసి పొడి కొట్టడంమో లేతే ఏదోటి అట్లా చేస్తే ఆ రకంగా అయిన తి అంటారని అట్లా చేయ వస్తుంది
రైట్ రైట్ ఇప్పుడు మనం మునక్కాయల పొడి అవి ఇవి అంటాం కదాండి మంచి హెల్త్ అన్నీ మీరు అన్నట్టు పొడి చేసి పెడితే కూడా బాగుంటది. ఇప్పుడు మళ్ళీ ఇడ్లీ లోకో ఇడ్లీ లోకి పైన వేసుకోవచ్చు లే పోతే ఇట్లా నెయ్యి ఇట్లాంటి కొంచెం. ఇస్తే హెల్త్ హెల్త్ సెట్ అవుతది. టెస్ట్
అవునవును. అట్లా చేయబట్టే కదా. కాస్త పిల్లలు తినగలుగుతారు.
మనకు తెలియకపోయినా ఫ్రెష్ చూసో యూట్యూబ్లలలో చేసి చూసి ప్రయోగాలు చేయాల్సి వస్తుంది. వాళ్ళ కొరకు.
అవునవును చేస్తుంటేనే కదా. కాస్త ఏదో తింటారు. కాస్త హెల్త్ ఫ్రీగా ఉంటారు. ఆ బయట ఫుడ్ కి అలవాటు పడ్డారు అనుకోండి. ఇంకా అవే అవే కావాలంటారు. అవేమో ఆ రకంగా మనకి చేయడానికి రాదు. బయట చేసి తిన్నట్టుగా. మనం చేసే రీతిలో మనం చేస్తాం.
పన్నండి ఒకటి చెప్పనా ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ ఫుడ్ అయినా తినడానికి టేస్ట్ ఎంత ముఖ్యమో వాళ్ళు చూసే అంటే ఏమ చూడ్డానికి బాగా కనిపిస్తే కూడా వాళ్ళు తింటారండి పిల్లలు చూడ్డానికి లుక్ ఉంటే కూడా తినే మా పిల్లలే ఇప్పుడు చూడ్డానిక్ కలర్ ఫుల్గా డిజైన్ డిజైన్గా అట్ల మంచిక్కనిపిస్తుందనుకో ఇప్పుడు ఉట్టి బెండకాయ చేస్తే తినరు. పల్లీలు ఏసి చేయాల. ఉట్టి ఫ్రూట్స్ ఇస్తే తినరు. ఈ కస్టర్డ్ పౌడర్ ఏదో కల్పిస్తే కొంచం కలర్ ఫుల్ గడ్ల కనిపిస్తయి.
అవునవును అవును అవును.
స్
అవునండి అవునవును అట్ల చేసుకుంటేనే కాస్త అవును పన్నీరు అట్లాంటివి అయితే కాస్త ఇష్టపడ్
ఆ అవి పెట్టితే కొంచం బెటర్ ఇది చీజ్ అని బటర్ అని ఇవేమన్న ఉంటది కదా బర్గర్ అనీ పిజ్జాలు ఈ పెట్టడం కంటే మీర్ అన్నట్ టు పన్నీరుంటది. పన్నీర్ అట్లా డ్రై రోస్ట్ లాగా ఇట్ల చేసి ఇస్తే గూడ బానే ఉం దట్ల ఇప్పుడు మళ్ళ మిల్ మీకర్ ఉంటది మిల్ మే అది గుడా ఉడకబెచ్చి ఉడకబెట్ లైట్గా యేయించి ఉప్పు కారం ఇస్తే గుడా బాగుంటది అట్ల కొంచం మన స్టైల్లో ఆ టేస్ట్ వచ్చినట్టు గుడా చేసి పెట్తే బానే ఉంటదండి.
అవునవును ఆ ప్రోటీన్ అనేది కాస్త వెళ్తూ ఉంటుంది. మిల్ మేకరు ఈ పన్నీరు అట్లాంటివి తింటుంటే కాస్త ప్రోటీన్ అనేవి వెళ్తూ ఉంటాయి.
అవునవును. అవును బెల్లం గుడా ఏస్తే బ్లడ్ వస్తదండి.
అవునవున్ అవును అది తింటుంటెనే కాస్త పిల్లలకి హెల్దీగా ఉంటారు. దాంతో ఏంటంటే వాళ్ళు కొంచం ఇష్టంగా తినేటట్టుగా మనం చేసామంటే వాళ్ళు అదే అదే ఫలంగా అదే తింటూ ఉంటారు ఇంకా
అదే అదే నేను అట్లనే ట్రై చేస్తున్నా కొన్ని కొన్ని తెలియకపోయిన ఫ్రెండ్స్ని అడిగి గుడా నేను నేర్చుకుని గుడా చేయాసోస్తుంది వాళ్ళ కొరకు ఈ చపాతిలనో లేకపోతే మనకి జొన్న రొట్టెలు ఎక్కువ రావు అతిన్ తే మంచిదంట్రు ఇగ రానప్పుడు ఏం చేస్తు జోన్న దో లు, రాగులు
ర అవును.
రాక్ రి జావ తాగట్లే అనుకో పెరిగేస్ గడం లేకపోతే బెల్లం హీట్ చేసియడమో ఏదో ఒకటి చేయాల్సి వస్తా ఉంది
అవును అవును
ఆ మనం హెల్త్ ఇవ్వాల్ రే
తింటూ ఉంటారు కాస్త పిల్లలు
అవునండి ఇప్పుడు మన హెల్త్ ముఖ్యం మనకి హెల్త్ ఫుడ్ మంచి తీసుకుంటే హెల్త్ బాగుంటది ఒక్కసారి హాస్పిటల్ గిట్ల పోయేస్తే సాలు మొన్న రీసెంట్ గా మా ఫ్రెండ్స్కి ఒక వాళ్ళ పేరెంట్ కి బాలేకపోతే పోయాం హాస్పిటల్ కి అసలు వాళ్ళ హాస్పిటలో వాళ్ళు జూస్తాంటే బాధ ఘోరం అనిపించింది అంటే ఇప్పుడు మనీ ముఖ్యం కాదు అక్కడ హెల్త్ ముఖ్యం మనం ఎన్ని లక్షలు పోసిన ఒక్కొక్కసారి కొంతమంది బతకరు కూడా ఏదో మనకి బి పి షుగర్ వచ్చాక అన్నీ చూసుకోవడం కంటే ఉన్నప్పుడే కొంచెం లిమిటెడ్ గా చూసుకుంటాంటే డైట్ అంటే డైట్ అని కాదు ఫుడ్ లోనే కొంచెం మన బాడీకి ఏది హెల్దీవో అది చూసుకొని తింటే బెస్ట్
అవునవును అవునవునండి అంతే అంతే వాళ్ళు తింటుంటేనే కదా మనకి కూడా తృప్తి పైగా ఏంటంటడి వాళ్ళు తింటనే కొద్ది మనక్కూడా ఇంకా వెరైటీ వెరైటీ చెయాలనిపిస్తుంటూంది
అవునవు
ఉమ్ చేస్తుంటే వాళ్ళు కూడా ఎగబడి తిండము అమ్మ బాగుంది అమ్మ బాగుందంటూ మన వెనకాలే ఇంకా అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని మన వెనకాలే తిరుగుతూ ఉంటారు ఇంకా పిల్లలు
అవును ఇప్పుడు ఇప్పుడోళ్ళను సడన్ మ ఎంత స్ట్రాంగ్ ఉండవు మన ళ్ళు ఇప్పుడు ఎ బాడీ ఉట్టుట్టుగే లావుగనిపిస్తుంది పకలిిన కానీ గప స్టప్ ఉన్నట్లేమి ఉన్నట్లే గట్టికి ఒక గంట సేపు బయట రావడమే కష్టంగా ఉంది వాళ్ళు
అవును అవును కరెక్టే అక్షరాల అవును మీరు చెప్పింది కరెక్టే మన కాలంలో అయితే ఏంటంటే రాత్రి అన్నం మిగిలితే అది పొద్దున్న చక్కగా ఏంటి ఆ ఆవుకాయో గోంగూర పచ్చడు ఏదోటి వేసి కలిపెట్టి మనం తిని స్కూళ్లకి వెళ్ళే వాళ్ళు ఇవాల పిల్లలు అవి తినమంటే అవి తింటారు అబ్బా ఇవ్వ నాకొద్దు అని మానేసి మరి స్కూల్ కి వెళ్తున్నారు
అే మన అసలు చేస్తే అట్ పిల్లలకే మ
అవును పిల్లల్ కి కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది
బాగుంటది
అవునవును
మన ఆ అసలు మా చిన్న ఇప్పుడు మాట్తారు మాట్తారు కద సా ఇప్పటి ఎక్డంట ఆమె జాచర్ కూడా ఎక్కిది కదసా
అవునా
ఆ అంటే మా ఊన్ అత్తయ్య కాదు మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య ఆమె ఇప్పకి ఇట్లా గోసులా పెట్టుకుంటారు కదా హడోళ్ళ అలా జాన్ చెట్టు ఎక్కింది ఈవెన్ మనం కూడా ఎక్కలేం అట్లా గోడ మీద నిలబడిలేసి పోయిలేస్తుంగానే అవును కితే మా సిస్టర్ వాళ్ళతయ గోసు పెట్టుకొని జాంసకి తెక్కి జాంకలి గోసి మా కింద క్యాచ్ ఇస్తుంది
అప్పుడు తిండ్లు వాళ్ళవి అప్పుడు తిండ్లు కాబట్టి
మనం సన్సెట్ మీదక ఎక్కిన ఒక స్టూ మొత్తం అమాంతమే ఎక్ కిందంగ మొత్తం దం కూడా కూచ అంటే కస్ట్ వంగి కూచ నడు ఉప్పులే అప్పుడు మీరు అన్నట్టు ఒకటి ఇప్పుడు అన్నాయి
అవునండి అవును అప్పుడు ఫుడ్ కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు ఈ కాలంలో మనకి ఇప్పుడు వచ్చే రైస్ కానీ ఏదైనా సరే అన్ని మ అందులేసి పండించినవి కదండీ కాబట్టి మనం అంత ఆ తింలు తిన్నా కూడా అంత హెల్తీగా ఉన్నట్టు అనిపించట్లా
అవున అవునండి రైటే
అ
సరే అండి వి
ఓకే అండి బాయ్ అండి
హలో బాయ్ అండి బాయ్
బాయండి